తిన్నా
హలో వాయిస్ బ్రేకెత్తుంది గట్టిగా మాట సరు
తిన్నవా అక్క
లేదు రా తిన్లేద్ర నీళ్లుపడతనా కంపొస్థాంది
అవునా
ఆ
ఏం చెప్తారు అక్క ఇంకా
ఏమీ లేదురేపు ఇప్పుడే నీళ్ళ బటినా
ఆహా
అది వాష్ బెషన్ ఉంటే అది రిపేర్ చేసిన అయిపోయింది
అవునా
కొన్ని ఒక దగ్గర వాటర్ డ్రాప్స్ పడతానే గాని తీద్దాంమంటారు రాట్లా ఇక ఏం కావాలి ప్రస్తుతనికి మంచిగా ఉంది కాగాని పిడేసిగా
ఆ
మీరేం చేతండ్రు
ఆ అక్కడ పని అయిపోయిందిా ఇక పెద్ద మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన పని చేద్దానికి
పెద్ద అత్తము లేదా
ఆ వీళ్ళందరిక తా అక్కడికి వెళ్ళరు అక్క తాత దగ్గరికి
హా. మీ అత్తమ్మ కూడా పో అత్తమ్మ కూడా పోయిందా
ఆ చూసి వద్దాం అని పోయిరు
ఆహా సందీప్ లేడా
ఆ సందీప్ పోయిండు
సన్ని సన్
ఆహా వాళ్ళు అన్న పోయిన్
ఆహా
చ